హలో హలో ఎవరైనా ఉన్నారండి మాకు పాపని
ఉన్నాను ఏంటి మా అమ్మ బట్టలు మాడత పెట్టమన్నది ఇదిగో మంచం మీద అన్ని తెచ్చి పడేసి అది పడుకున్నాను
ట్ మీది పడుకున్నావ
అ అవునా ఏంటి బట్టల అల్లో చూస్త వాటి మీద పడుకోవాలనిపట్టది ఏంటో
నేనావనే చదాను మా అమ్మ బట్టలుతే మందతే అట్టని మీద పడుకుండాను మాడతట్టడం అని అట్ని మీదొరలేదుతున్నావు నేనుంతుభ్రంగా ఉతుత నను న పత లేేగ బేగనేతందే
మా అమ్మాయి ఎప్పుడు మాడతడుతుందింత నేను అసలు మాడతేట్ నేను అసలు మాడతేట్నా నువ్వే మాడతేట్టి సారే అంది అందుకని కుచ్చీలో ఉన్నాయండి తెచ్చి ఇక్కడ వేసేసి
హ్మ్మ్ ఆ ఆ
ఆ
ఇప్పుడు అన్నందంట మ టాలీఫ్లవర్ అందులో ఎగ్గేసింది
మా నిన్న మా నిన్న కూర మీ ఇంటికి వచ్చింది ఇవాళ
నందదేనా
నిన్న అదే కాాలిఫ్లవర్ ఒక కొర
బానంది ఈరోోజు
ఇవళ బంగాళదుంప బంగాళదుంప కూర కిచిడీల చేసింది మా అమ్మ ఆ కిచడీను బంగాళదుంపు కూర ఇవాళ క్యారెట్ లేదు కీరా లేదు ఏమి లేదు అనుకున్నానా ఆ ఆ భరత్మల్ మా డాడీ జామకాయ తెచ్చాడు కరెక్ టైం కి ఇపుడ్ ఆ జామకాయ కట్ చేసుకొని ఇంకా అది మళ్ళీ టూ ఎక్స్ తిన్నాం
జంకైలో ఫైబర్ ఉంటది మంచిది తిను
అదే కీరా క్యారెట్ కూడా అందుకే తింటారు ఫైబర్ అని
ఫైబర్ అంటే ఎక్కువ వా రే ఐటమ్స్ ఆ
ఫైబర్ ఆ వెజిటేబుల్స్ లాగా కీరా లో అయితే వాటర్ కంటెంట్ ఉంటదే కీరా లో
జంకాలతో ఉండదు
క్యారెట్లా ఐ తే అది వేరేది అది ఫైబర్ కూడా కాదండి ఏదో అమ్మారుదం
విటమిన్ ఏ ఉంటదా
ఉ అవును ఇదయితే జాన్కాయ అయితే గుడ్ ఫైబర్ అంట
అ మాకు గా చె ఎట్లు ఉన్నాయి కాయిలుగా వయట్లేదు నా చిన్నప్పుడు బోల్డు కాస్తాయి అప్పుడు నాకు విలువ తెలుసి తిడుతారు
అవును ఆ ఏంటి మా డా మా డాడీ ఇన్ని తెచ్చసాడు ఇవాళ జాంకాయలు చాలా తెచ్చాడు కానీ మా నానమ్మకి ఇస్ స్తానంటే నాలుకాయలు పెడుతున్నాడు అంటే ఐదు పెడుతుంటే ఒకడు తీస్తాను నేను ఆ ఐదు నువ్వే తినేస్తావు అన్ని అని చెప్పి మళ్ళీ పెట్టసాడు అంత అది మరి నేను అయ్యేగా తింట అంటను మా అన్నయ్య అయితే ఏంటి బజ్జీలు తెచ్చుకుంటాడా అని మీరయితే వేరేన్న తింటాడు నేను మాత్రం అయయి తినాలి కదా అన్నాను
హు కు మళ్ళీ తత ఉన్నగా అని మీ దగ్గరలో స్కూల్ జన్ చెట్లు
అది పొలం నుంచే తెచ్చి రావి కూడా
ఉను ఇప్పు రాలదా
ఉహు ఎడ దరుకుతాలే చెప్పి నేను తీసుకెళ్ళమ అన్న
ఉహు
మా అన్నయ్య ఉసిరికాయలు తెచ్చాడు ఏంటి అ అసలు తినబద్దా పెద్దయి
వెళ్ళ
ఆ
తీయకుంటే తిను
తీగా ఉండ ఏ వగరగా ఉంటాయి కదా పెద్దయి
ఉ అదే
అయ్యి తెచ్చాడు అ ఏమో ఎప్పటి నుంచో అలాగే ఉంటన్నాయి ఒకటి తినడానికి కూడా కష్టమే
అదే మన ఇన్స్టిట్యూట్ దగ్గర ఉంటాయి అక్కడేనా
ఆ అలా ఉంటాయి అంతే
అయ్యే రాసే వేరు మంచిదే
మళ్ళీ చిన్నయే చిన్నవి బాగుంటాయి కదా చిన్నయే బా తినాలనిపిస్తుంది పెద్దదానికన్నా
అయిపోల వంట హ్మ్ మ్మ్ ఇదివరకు ఆ కాయలు దొంగతనం చేయడానికి వెళ్లిపోయేవాళ్ళు
ఆ ఉసిరిగాయల
మ్మ్
ఉప్పు కారం పెట్టుకుని తింటే బాగుంటాయి కదా చిన్నయి
రోట్లో ఏసీ పచ్చడి చేసేసి ఉప్పు కారం పెట్టేసి బాబోయ్ చాలా తినమంటన్న తినమన్న
ఆ ఆంటీ చూరు కదా మనం ఏంటి లంచ్ టైమ్ లో అక్కడికి వెళ్ళినప్పుడు
మ్మ్ పాడైపోయాక సగం పాడపోయక ఇచ్చిద్ది
అవును
కింద పడిపోయినవి ఏరుకొచ్చి చెట్టు కు బోల్డన్ న్నీ
ఆ
కోసుకోమనేది కాదు రంటుకుంటార వాళ్ళు
ఏమో రెంటే అనుకుంటా
ఆ అమ్మో క్యాబేజి క్యాబేజి లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటద
క్యాబేజీ మ్మ్
కానీ క్యాబేజీ చాలా చిరగ్గా ఉంటది స్మేల్లే అదోరకంగా వత్తది
హా అవును కాలిఫ్లవర్ క్యాబేజీ కొం చం ఒకేలా అనుకునే దాన్ని కానీ క్యాబేజీ ఏంటి పొరలు పొరల్లా ఉంటది ఇదేమో ఫ్లవర్
అలే క్యాబేజీ అంటే మొత్తం ఆకులతో ఉంటది అది
మ్మ్ ఏంటి బ్రోకోలీ నేను ముందే అనుకున్నా బ్రో కొని తింటే బాగుంటది అనేవారు కదా అది నేను కాలీఫ్లవరె అనుకునే దాన్ని అంటే అది గ్రీన్ గా రెండు ఒకేలా ఉంటది కానీ అది బ్రోకలీ బాగా గ్రీన్ గా ఉంటది కదా
ఏమో నా ఐడియా లేదు
ఆ అది తింటే మంచిది వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు అంటారు కదా
ఏమో
మ్మ్ ఆ రెండు డిఫరెంట్ తెలుసుకోడానికి ఇన్ని రోజులు పట్టింది
మరి నేను ఏంటి సబ్జా గింజలో అవేంటివి చియా సీడ్స్ అవి రెండు ఒకటే అనుకున్నాను తీర చూత్తే అవి ఇవి వేరు
ఆ కానీ సబ్జలే బెటరు ఆ మనం ఏమన్న తాగడానికి కూడా ఈ చియా సీడ్స్ మంచిది కాదు అది చాలా మంది తినకూడదంట మాములుగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు
మరి యూట్యూబ్ లో గట్ట తెగ చెప్పేతున్నారు చియా సీడ్సో చియా సీడ్సో
అంటే అందరూ తీసుకోడానికి పని చేయదు మా మనంది
అ తగతే రొంపట్టద్ద బాబా
ఆ ఆ
ఎమ్మో
మళ్ళీ దానికని మళ్ళీ దానికని టైమింగ్స్ కూడా ఉంటాయి పొద్దున్నే మళ్ళీ కాలీ కడుపుతో తాకూడదు అంటారు చాలా మంది
అ అవు బాగా ఉంది ఎందుక రాత్రి బయలిపెడిందాన్న చేతి మీద
ఆ
అదేలా చెప్పిందిరా నష్టపోతావు డబ్బులని నిజంగానే పోయాము
ఏం పోయినా
ఏం పోదాం కాదు మొన్న ఒక అమ్మాయి తెచ్చింది బట్టలో కుట్టానని చెప్పాను కదా సరిగా కుట్టాను ప అయిక అదిగే కట్ట ఒక డ్రస్ట్టలే మిగిలి రెం రెండు జతలు బట్టలు అనమాట రెండు టాప్లు రెండు ప్యాంట్లు స్చ్చ చేస్తాన్నా కు మ కులాగా ర మూడు లాగసను ఆ ఇ పంపించసాను ఎవరైతే తెచ్చిచ్చారో ఆ మా అంత పంపించండి పంపిన్చట్ట అ అగలే ఇంటి కుప్పలే ఇంటి ఎలా ఉన్నాయింటి కుట్టు గుట్టు కలవలేదు పోసుకుట్ అడిపోయింది అసలా ఇలా కుట్టనడినే రోగన మోహం చండాలంగా పెట్టేసిందంట ఇడ కుటనంట అాల కుటారుంటని
హమ్
ఆ ఫస్ట్ అందండి ఎనభై రూపాయలు చెప్పింది ఇండి
ఆహా
మధ్రం మీడియేటర్ క ఇంకా తగ్గచ్చి తక్కువ చెప్పాను సర్లే అలాగే కు నాణ్యంగా పడట్లేదు కదా సరేలే అనేసి ఆ తక్కువ చెప్తే అవి కూడా ఇవ్వలేదు అది చెప్తే అవి కూడా ఇవ్వలేదు అది ఆ కుట్టి నాణంగా పడలేదని అన్నప్పుడు కాదు కుట్ నాణ్యంగా పళ్లే తెలగ అలాగా అంటుంద ఇంకేం చేయను మూసుకొని వచ్చేసాను నోరు మసుకొని వచ్చేసాను ఇంకా సిగ్గేసింది చెప్తా కంటుంద
అయ్యో మరి నాకు ఇచ్చేటప్పుడు సిగ్గయలేదు మీకు కానాల్సి ఉంది
ఆ ఆ సిగేషన్ చెప్ నాకు ఇంక తీసుకెళ్ళినందుకు నేను ఇవ్వని ఇ డబ్బులు ఇంకా అ అ అలాగైతే ఎలాగా మరి కుట్టినందుకు నాకేమో వద్దా మరి నేను కష్టపడి కుుట్టాను కదా అన్నాను ఇంక నేను ఇవ్వాలి అంటానులే ఇంక నేనే ఏమో మాట్లాడలేదు దయ్యం మోహన్ ద బాబు కొంతమంది తలు మంచిది కదా మామ్మలు జాగ్ర ఎలా చూసింది బాబా అద్దాని చూసిద్దాని కాన్నాం ఇంట్లో పడితేనే నాశనం అయిపోతాయి బాబా అదే నేను అప్పుడు గ్యాస్ కంెనీకి వెళ్ళినప్పుడు అమ్మ చూడచ్చ మ్మా గ్యాస్ బుక్ అత్త కాపడాలాగా చూసి తెయ్యందాగా దానిగోళ తగిలిసినట్టుంది నాకు
ఆ మరి ఎందుక ఇలాంటివి ఫ్రీగా కుట్టేస్తావు ఏంటి అందరికి
మా అమ్మ అవి బామయినా తెిల్ల కాష్ట మంతా ఊరున్న అంద్ర పెట్టుకుారు
హ
రొబ్బ రావట్లే ఇది ఇంకావర్గ కొట్టవా కూడా అన్న నిేను పుట్టమని న కష్టమని ఎంంటుకుంటున్నారు అలాగా నానో బాద వడు వర్న్ మా అమ్మా మరో పట్టు పట్టి కుట్టేశానే ఎంతోగాంతఅన్నా ఇవ్వాలి కదా మరి నష్టమే కదా నాది అన్నిని ఏమో మాగయ్యింది అంత చిరాకు వచ్చేసింది దెబ్బకి ఇంగా ఎవరికు కుట్టిన నేను జాకెట్ ముక్కలు తెచ్చుకుంటా నాకు కొడతావయి ఎలా కుదిరిన పర్వాలదుదండని నేను ఇప్పుడే నేర్చుకున్నా అన్న నాకు రాదు అన్న
ఆ
అ
ఏంటి ముందే ఆహిన్ ఆవిడికి ఇచ్చినవి మాత్రం అడగడానికి డబ్బులు అడగా దానికి మాత్రం ఆమెకి సిగ్గేసింది అలా ఎలా అడుగుతారు మళ్ళీ జాకెట్ కుట్టమని
హుమ్మ్ ఇంతేనే బాబా మా వీదిమందా చూడు టెన్ థర్టీ అయిపోతుంది చూడు కట్ చెయ్ డిస్కనెక్ట్ అయిపోద్దె
ఆ
కు